హలో
హలో
ఆ వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుందా అండి ఆ వినిపిస్తుంది
ఆ మేము చినప్పుడు ఎండాకాలంలో ఏం పని చేసేదా అని మాట్లాడుకుమ్దామని ఎండాకాలం గురించి
ఎండాకాలం గురించి
ఇంక ఆ ఎండకు ఎండాకాలం వచ్చిందంటేనే ఇక పిల్లలకందరికి హాలిడేస్ ఇస్తరు కదా
ఆ ఎండకాలం అంటేనే హాలిడేస్ కదా అండి అవునవును హాలిడేస్ ఇస్తారు ట్రిప్పులకు పోతారు
వెనకాల అంటే మామిడి పనులు పుచ్చకాయలు పచ్చళ్ళు పెట్టుకునుడు
హుమ్మ్
అలా ఇస్తారు
ఇనా మేమయితే ఫస్ట్
మిరపకాయలు తీసుకుంటామా అమ్మ పిరుపకాయలానే ఎండపోసుకుంటాం
ఎండ వోసుకొని
మంచిగా న ఎ తడవాల్ దీసి అంటా జండ తర్వాత అళ నుంచి తీస్తాం పోదాం అంటే గిరిని కాడికి తీసుకపోయి గ్రైండర్ పట్టించి కాస్తం గిర్నీ పట్టించుకచి కారం పొడి అవుతుంది అప్పుడు ఇ సంవత్సరం మొత్తాం నిల్వలు ఉంచుకుంటాం అన్నట్టు ఇగ సంవత్సరం మొత్తం కోసం చింత పండు కూడా ఉంచుకుంటుంది మా అమ్మ గా చింత పండు గూడ ఎండ వసుకుంటాం చింత పండు కొట్టుకోవాలన్న దాలకళ
చింత గింజ తీసేయాలన్నట్లు ఎండ వొసుకొని రోజు ఆ చింత కొంచెం కొంచెం కొట్టుకొని చింత గింజలు తీసేసి ఇగ చింత పాన్ మ నుంచి ఎలబెట్టుకోవాలి మంచిగా ఉందని లోపల తెల్లదనం పొట్టు ఉంటది అనట్టు ఆదిశేసుకో
యిన తర్వాత మంచిగా నిీల్వ ఆ ాలీ నీందాకు
ఇగా సంవత్సరం పొడవు ఈ కారం పొడులు చింతపండు నిల్వ ఉంటది ఇ మేము చిన్న ఉన్నప్పుడు మంచిగా ఆటలు ఆడుకునేరు
సాయంత్రం చట్ పూజ ఆ అంత
ఆటల్కాడతు అందరం కలిసి మావిడి పండ్లు తెంపుకొని మావాడి కారు
తినేటోల్లం ఇంకా ఆ ఐస్ క్రీమ్ మన్న అప్పట్లా మనకి పుల్లైస్ ఉండే
ఇందంగాలిసి ఫుల్ యిస్క్రంది పాల్ ఐస్ క్రీమ్ ఉ అది తీసుకొని కొనుకొన్ని తినేటోల్లం ఆ మామిడి కాయలు తిని యందరం బాగా ఆడ్క
అప్పుడు
కెనాల్ బాగుండేయి అని చేసినప్పుడు ఎక్కువ తిరిగేటళ్ళం మధ్యాహ్నం గకున్న ఇగ సాయంత్రం
నలబై
దోస్తులు ఉండేతోళ్లు
ఆల్కునేటోళ్ళు మీరు కూడా ఎట్లనే చే సుండేనా చిన్నప్పుడు
చిన్నప్పుడు ఎండాకాలం మేము నిమ్మకాయలు తగేటోల్లం ఎక్కువ హా అవునవును నేనుకూడా ఏసీలు ఏమి లేవు కాబట్టి చెట్టుకిందనే అందరం ఉండేటోల్లం తర్వాతేమో బయట పడుకునే తోళ్ళం
ఆ
తెల్లారి లెచేటోల్లం ఆ తర్వాత హ్మ్మ్ టో హా ఎటైనా టూర్కి పోయాలంటే పోయేటోల్లం ఇక టూర్ కైనా నాలుగు ఐదు రోజులు పది రోజులు పోయేటోళ్లు ఈ కన్నె పిల్లలతోటి ఆట చిన్నపుడు బాగా చెట్లు ఉండేది చెట్ల కింద కూర్చునేటోలామ్ హ్మ్ గోటీలాడు తిండిరా మీరు ఇంకా మేమ్మ్ అంటే తేడుగుండాలని ఆటలు అరే సార్
మీరు కూడా అడతార
చెస్ ఆడతాము మా ఫ్రెండ్స్ ఈతకు పోయేటోళ్లు నేను ఈతకు పోకపోతు హ్మ్మ్ క్యారం బోర్డ్ అడతం ఇంకా దాగుడు మూతలు ఆడుతాము ఇంకాప్పుడు అంటే ఇక ఫోన్లు లేవు ఇ టీవీ లేవు మంచిగ ఆడుకుంటాారు అప్పుడు టీవీలు ఉన్నా గాని కరెంట్ ఉండకపోతు మీకొండ కరెంట్ మీకుండన కరెంటు ఉండకపోవు మన కరెట్ పొద్దుగాల ఎనిమిదింటికి పోవు సాయంత్రం నాలు ఇంటికి అచ్చు పొదంత కరెంట్ పోవు ఓద్ అంత బయట్కి నాకు ఆరు గంటలలకు పోయిి ఆరు గంటలలకుచ్చు హ్మ్మ్
పొద్దంతా ఇకా అందరుూ దగ్గర ఇంటి దగ్గర అందరు కలిసి ఆడుకొనేటోళ్లు
ము ముంజేలు మాకు తీసుకొచ్చి ఇచ్చుతోల్లు మంచిగా ఉంటాయి కదా ఎండకాలం వచ్చిందంటె పోయి ఇప్పుడు దొరుకుతలే కానీ అప్పుడు బాగా దొరుకుతంది అవును
ముంజలు మామిడి కాయలు పుచ్చకాయాలు
ముందు వెళ్తాడు మీరు ఇట్లా బంద చేసుకొని ఆడుకున్న ఆ అడుకున్నాం మాసాడుకున్నాం ఆ బండి ఎట్ల చేస్తారో చెప్తారా ఒకసారి ముంజలో తిన్నాక అళ్లా మంచి మూడు తీసుకోవాలి
ఉమ్
ఈ తీసుకున్న తర్వాత ఒకటి సక్కటి మన తో చెట్టు వయిల్ చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లంల ఉమ్ తీసుకొని ఆ వంకున్న కట్టేవున్ను ఇ సక్కటి కట్టే ఒకటి ఆ చిన్నది ఈ సది చిన్నగా రెండు మధ్యలోవిటి కుచ్చుట్రోలాం
ఉమ్
ఫస్ట్ రెండు తర్వాత ఒకటి మీరేస్తాను ఉమ్ ఇగా బండి పెట్టుకొని ఊరంత తిర్గొచ్చు మీరు కూడా గిరుగురా అవును
ఉమ్ ఇంకేం చేయలె ఇంకేం చేష్ట వెళ్తు రండి కదా
ఆది ఎక్కువ రాత్రి రాక నిద్రకపోయపోయేది ఉమ్ డైట్ల పండుకునేట్లు చెట్టుకింద పడుకునేట్టోల్ల మే మంచిగా ఉంటుంది అప్పుడు అవును
నేను కూడా అప్పుడు బయట పండుకుంటా ఒక్కొక్కసారి బయట పండుకున్నప్పుడు చినుకులు పడుతుంటే మళ్ళ దబ్బ దబ్బ వస్తావు అది తగ్గు మళ్ళా మంచాలు వేసుకొని పండగానే మళ్ళా వర్షం వచ్చు మళ్ళా లోపలిక
అవును
రాత్రి దేశంగారి ఇంత కష్టంలో
నేను కూడా అట్లచేయోచ్ అట్లా జరిగింది కొన్నిసార్లు మంచాలు తడవనీయనీ ఇష్పెట్టడం ఫుల్ వర్షం అంతే
అచ్చి ఇంట్ల పంటరా సపుడుజేక ఇగ మా అమ్మ నాకు లేపటం నేర్పింది
ఉమ్ సరే అండి థ్యాంక్